హలో నా వాయిస్ వినిపి
ఆ వినిస్తుందండి చెప్పండి
నమస్తే అండి య నమస్తే ఆ ఈరోజు మన టాపిక్ ఏదం అంటే సిటీ వర్స్ స్ విలేజ్ అండి
ఓకే
మ్మ్ మీకు తెలిసిండే వాక్యాలు చెప్పండి సిటీ అంటే ఏమి మీరు సిటీ గురించి చెప్తే నేను విలేజ్ గురించి ఒకొక్క పాయింట్ చెప్తా మీరు సిటీ నుంచి ఒక పాయింట్ చెప్పండి నిను విలేజ్ గురించి చెప్పండి స్టార్ట్ చేయండి అండి
ఓకే సిటీ
ఆహా అవసరం లేదు జస్ట్ నార్మల్ సిటీ గురించి చెప్పండి మీరు సిటీ గురించి చెప్పండి నేను విలేజ్ గురించి చెప్తాను
సిటీ వచ్చేసి మనకి అన్ని సదుపాయాలు మనకి దొరుకుతాయి అన్నమాట అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా పాలు కావాలన్నా ఇంటి దగ్గరకు వచ్చేస్తాయి మనకి గ్రాసరీ కావాలన్నా ఇంటి దగ్గరకు వచ్చేస్తాయి
ఆ మనకు విలేజ్ లో అయితే ఒక్క నిమిషం మ్మ్ ఓ విలే విలేజ్ లో అయితే ఆ మనము పాలు మనకు అన్ని న్యాచురల్ గా వస్తాయి బర్రె పాలు మనకు వస్తాయి అండ్ కూరగాయలు కూడా మనం పంటల్లో పెట్టొచ్చు ఇది విలేజ్ లో
ఓకే అంటే మనకి జాబ్స్ గానీ అంటే మనకు ఏవన్నా పెద్ద హౌస్ పెద్ద షాప్స్ మెయింటైన్ చేసుకోవడానికి గాని అంటే మనకి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయ అన్నమాట
విలేజెస్ లో అయితే ఎంటర్ ప్రెనర్స్అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏవైనా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లైక్ కూ కూరగాయలు వాళ్ళే పండించి వాళ్ళే పెడతారు అదొ ఒక బిజినెస్ అండ్ పంట వాళ్ళే పండిస్తారు అదొక బిజినెస్ సో ఇవి ఉన్నాయి ప్రత్యేకంగా ఒక ఒక నీడ్ ఒక ఆపర్చునిటీ అవసరం లేదు వీళ్ళే మన సంపాదించుకోగలుగుతారు
ఓకే
అండ్ మాకు వాతావరణం ఎప్పుడు చల్లగా ఉంటుంది వాతావరణం ఎప్పుడు చల్లగా ఉంటుంది
సిటీస్ లో పొల్యూషన్ ఉంటుంది వేడిగా ఉంటుంది
మ్మ్
బట్ మనకి సిటీలో ఏమం టే ఆ ఇప్పుడు మనకి మల్టీస్ స్పెడ్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గాని ప్చ్ స్కానింగ్స్ గాని అంటే మనకి ఇప్పుడు ము అలా మనకి ఏవైనా గాయి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనే మనకి ఆ మెడిసిన్స్ గాని మనకి హెల్త్ కేర్ అంతా జరుగుతున్నాయి
మనకు విలేజ్ లో అయితే నాటు వైద్యం ఉంటుంది అది ఎక్కువ రోజులు మనం బాధపడాల్సిన అవసరం లేదు సో ఇమీడియట్లీ అన్నియాస్టెంట్ట్ గా మనకు నాటు వైద్యం అయితే దొరుకుతుంది సో నో నీడ్ ఎ స్పెషల్ డాక్ డాక్టర్స్ మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవసరం లేదు నాటు వైద్యం చాలు మన విలేజెస్
హ్మ్మ్ ఓకే మనకి ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ కి మనం సిటీస్ కి వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా
యా సిటీస్ కి బట్ కొంత గవర్నమెంట్ మాత్రం దగ్గర లోనే కొన్ని కాలేజెస్ కావచ్చు సో సిటీస్ కి వెళ్లాల్సిన అవసరం మన గవర్నమెంట్ ఎన్నో ఉన్నాయి అక్కడ కూడా చదువు బా అంటే అది మనం కంపేర్ చేకుంటే వాళ్ళు ఎంజాయ్ నేర్పిస్తూ చేర్పిస్తారు వాళ్ళు కూడా అంతే విలేజ్స్ లో కూడా ఎడ్యుకేషన్ ఉంది అండ్ కల్చరల్ ఎవ్రిథింగ్ వి హావ్
అంటే మనకు మామూలుగా మన ఫ్యూచర్ మనకి అంటే మనకి ఆ సినిమాస్ గానీ ఆ మన ఏవైనా మనకి కావాల అనుకున్న స్పోర్ట్స్ క్రికెట్ స్టేడియంమ్స్ కానీ
ఉ
డ్యాన్సింగ్ స్కూల్స్ గాని ఆది మనకి సిటీస్ లోనే దొరుకు
విలేజెస్ లో కూడా క్రికెట్ క్రికెట్ మనకు ఒక అంటే ఏమంటారు అది ఏమంటారు స్టేడియంమ్స్ స్టేడియమే అవసరం లేదండి ఆ మన విలేజెస్ లో అయితే ఒక చోట ఫ్రీ చోటనే వెల్సి అబ్బాయిల అంతా ఫ్రెండ్స్ అల్సి బాగా ఆడుకుంటారు అండ్ స్పోర్ట్స్ కూడా అమ్మాయిలు డాన్స్ కూడా అమ్మాయిలు ఒక దగ్గర చే మిగతా అన్నీ బాగుంటాయి ఎస్పెషలీ మూవీస్ అంటే మన విలేజెస్ లో అయితే ఒక ప్రొజెక్టర్ వేసు ఒక చోట అందరు కూర్చొని మూవీస్ చూస్తారు ఆ మనము థియేటర్స్ కి వెళ్ళాలని లేదు అండ్ స్టేడియంస్ కే వెళ్ళాలని లేదు ఉన్న దాంట్లోనే ఫ్రీ స్పేసెస్ విలేజెస్ లో చాలా ప్రీషియస్ గా ఉంటాయి అన్నీ కూడా
ఓకే మనకి వాటర్ ఫిల్టర్ మనం మనం ఇంట్లోనే పెట్టించుకోవచ్చు ఆ మ సమ్మర్స్ లో స్విమ్మింగ్ పూల్స్ అని వండర్లా అని పిల్లలకి ఆ అదర్ ఆక్టివిటీీస్ ఏవైనా పిచర్లన్నా అన్ని కొంచెం సిటీస్ లోనే మనకి డెవలప్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ చాలా మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి
అదే విలేజెస్ లో అయితే పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి స్విమ్మింగ్ పూల్స్ కె వెళ్ళాలిని లేదు ఇక్కడ ఎంత మంది అయినా పడతారు కాలువలు అండ్ మనకు మీరు ఇంకా చెప్పినట్లయితే ఆ ఇక్కడ స్పెషల్ గా వెళ్లాల్సిన అవసరం అది సమ్మర్ టూర్స్ కైతే మాకు ఇక్కడే ఉంటాయి అన్నీ
మనకి ఫ్రూట్స్ ఏవనా అవ్వాలనుకు ఉంటే మనకి అన్సీజన్ గా దొకుతాయి అనమాట మనకి మామిడి పళ్ళు ఉంటాయి ఒక సీజన్ సమ్మర్ లో మాత్రం వస్తాంది అదే సిటీ లో అనుకోండి మనకి త్రీ సిక్స్ ఫైవ్ డేస్ మనకు దొరుకుతాయి
కానీ మా మా మా విలేజ్ లో అయితే అవి దొరికినప్పుడు తింటేని అవింత ఎంతో టేస్టీగా ఉంటాయి తిన్నట్టు ఉంటాయి ఆ ఫ్లేవర్స్ అవన్నీ చెప్పలేం ఏ సీజన్ లో తినేటివి ఆ సీజన్ సీజన్ లోనే తినాలి ఇప్పుడు కూల్ గా ఉన్నప్పుడు మీరు హాట్ గా ఉన్నప్పుడు కూల్ వాటర్ తాగుతారు కూల్ ఉన్నప్పుడు కూల్ వాటర్ ఎలా తాగుతారు అట్లా
అంటే మనంకి ట్రిప్స్ కి ఎక్కడికైనా వెళ్ళాల అనుకోండి బస్సెస్ మని ఈ ప్రైవేట్ బస్సెస్ స్లీపర్స్ గానీ ఇవన్నీనీ మనకి సిటీస్ లో నుంచే
ఆశం లేదాం మా విలేజెస్ లో అయితే ఏవన్నా మీరు ట్రాక్టర్ చూసా మేము ఎక్కడికనా వెళ్ళాలింటే మాకు బస్ అవసరం లేదుా ట్రాక్టర్ లో ఒక పది మంది కూడా పడతారు
ఓకే
ఉ
ఒక సిటీస్ లో మనకి ఏం కావాలంటే అవన్నీ దొరుతాయి
ఆ ఏంటిది
మనకి మన జ్యూసెస్ కానీ
హ
మళ్ళీ మార్కెట్స్ లో మనకి ఇప్పుడు ఫర్నిచర్ గానీ
ఉ
అలా మనకి ఏవైనా కానీ కావాల అనుకుంటే అన్నీ సిటీస్లో దొరుకుతాయి
ఇక్కడ మా విలేజెస్ లో కూడా స్పెషల్ గా మేమేం తయారు చేసుకున్నావచ్చు ఫర్నిచర్ అంటారా ఒక విలేజ్ వరకు ఒక కట్ట దగ్గరకి అందరు వచ్చి ఆ మాటలు ఆ టైమ్ స్పెండ్ చేస్త అన్ని చాలా ఉంటాయి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తాయి ఇవన్నీ మనం చెప్తే అర్థం కావు ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు కూడా మీ అమ్మమ్మ వాళ్ళు ఆబ్వియస్లీ మీ అమ్మమ్మ వాళ్ళు పల్లెటూరులో ఉంటారు ఒకసారి అక్కడికిెళ్ళి నేను చెప్పినవన్నీ ఎక్స్పీరియన్స్ చెయండి
అక్కడ సిటీస్ లో మనం హోలీస్ గానీ ఆ మరి వినాయక చౌదర్ గాని చాలా చాలా గ్రాండ్ గా చేసుకుంటారు అంత ర్యాలీస్ చాలా బాగుంటాయి
బాగుంటాయి ఇప్పుడు మీరు కూడా ఒకసారి విలేజ్ లో జరిగే వినాయక చవితి ఆ చూడండి అ ఎలా ఉంటుందో
ఆ ట్రై చేస్తాం
చెయ్యడి ఇంకా అంటే ఆ
ఆ మాములుగా పెద్ద పెద్ద మాల్స్ గాని మనకి మాల్స్ లోనే మనకి బట్టలువన్నీ దొరుకుతాయి ఒకే దగ్గర మనకన్ని అంటే మనం ఒక్కొక్క దగ్గర క చూడాల్సిన అవసరం లేదు కదా
మీరు ఇప్పుడు మీరు మీకు పట్టు చీరలు కావాలంటే నేసే మీకు మంచి బ్రాండ్ పట్టిేది కావాలంటే అభ్యాస్ గా మీరు నేసే వాళ్ళ దగ్గరకే సరి వాళ్ళు విలేజెస్ లోనే ఉంటారు మనకు సిటీస్ లో పెట్టుకోరు కదా విలేజెస్ లోని బాగా నేస్తూ అంతా బాగుంటారు
అవును కానీ మనకు సిటీలో అయితే ఒకే దగ్గర మనకు ధారంవరం పడిచీరలని మిగిలిన అన్ని క అన్ని ఐటమ్స్ అన్ని చీరల్లో దొరుకుతాయి మనకి ఒకే మానకి పోతే
ఆబ్వియస్లీ విలేజ్ లో కూడా దొరుకుతాయి ఇవన్నీ
ఓకే మనకివనా ఇప్పుడు కోట్లు గాని అన్న సిటీస్ లోనే ఆడతారు పెద్ద
ఆ మీరు మీకు న్యాయం కావాలంటే మీరు కోర్టుకెళ్తార మేమ్ మా మేము మా పంచాయతీ దగ్గర దగ్గరిక వెళ్తే మాకు ఆటోమేటిక్ గా న్యాయం వచ్చేస్తుంది
ఒకే
ఆ ఇప్పుడు మీరు ఆ మీ సిటీస్ లో చూస్తారా మీరు ఆవులు చూస్తారా ఆవు దుడని చూస్తారా పక్షులు కోళ్ళలు పావురాలు అవన్నీ మీరు చూడలేరు మేము ఎప్పుడు కావాల అనుకో కళ్ళు తరిసి కళ్ళు మోస్తే మా కళ్ళ ముందరే ఉంటాయి అలా ఆ విలేజెస్ లో అనమాటా అన్ని మ దొరకుతాయి
జూ లో కూడా దొరుతాయండి మనం చూడాలనుకుంటే పిల్లల్ని తెలుసుకుని జూకి వెళ్ళొచ్చు
మీరు జూకు సపరేట్ గా ఒక పని పట్టుకోని మరి వెళ్ళాలి మాకు అలా కాదు మేము పని చేస్తున్నా కనిపిస్తాయి ఇప్పుడు మీరు మా హౌస్ పెంగ్ మా జరిగిందినుకో విలేజ లో న్ని ఆవులు ఉంటాయి కావని మే పలుసు అదే మీ సిటీస్ లో అయితే వెళ్ళాలి వెళ్ళాలి అది దొరికితే తీసుకురావాలి లేదంటే మీరు బొమ్మని కాని పెట్టి తీసుకోవెళ్ళి ఉన్నాయి ఈ మధ్య కాలంలో అ
అవునండి అంటే మనకి ఏదైనా కానీ స్పాట్ లో జరుగు పోతుంది ఏ సిటీలో అయితే
విలేజెస్ లో కూడా అంతే స్పాట్గా అవుతుందండి
ఓకే
మ్మ్
అంటే మాకి మామూలుగా ఇక్కడ మ్మ్ భూమి రేట్లు ఎక్కువ ఉంటాయి సిటీ లో అయితే అంటే మనము పర్సెంట్ మన దగ్గర ఒకే ఒకేక్కరు ఉంది అనుకోండి చాలు ఆ రేట్ టు ఎక్కువదొరుకుతుంది మనకి
అదే రేట్ తీసుకొని మీరు విలేజెస్ లో ఉండే మాగాణ్ భూమి కొనండి అది కూడా రేటే మాగాణ్ భూమి కూడా
అదే కానీ టిలో ఇప్పుడు అనుకోండి ఆ పది ఎకరాలు ఒకటే ఒక ఎకరం ఒకటే అయిత స
ఆ అదే అండి ఇక్కడ కూడా మనకు మామూలు మెట్టు భూములు ఉన్నాయి మాగన్ భూములు ఉన్నాయి బట్ ఆ రెండిటి కి కీ చానా డిఫరెన్స్ ఉంటుంది
అదే కాని ఫ్లాట్ రేటు ఎక్కువే కదా
ఆ ఒక ఫ్లాట్ ఇప్పుడు మనకు ఒక ప్లేస్ లో ఒక వంద హౌసెస్ కడతారు మీకు వంద హౌసెస్ లో ఒక ఫ్లాట్ కొంటే మీకు కింద ఏమైనా ప్లేస్ ఇస్తారా భూమి అదే మా సి విలేజెస్ లో అ నుకో నువ్వు ఎక్కడ భూమి కుంటే అక్కడ నువ్ నీ ఇల్లు కట్టుకుంటావు నీ ఇంటి మిందొచ్చి పది మంది ఇల్ కట్టుకోరు అదే విలేజెస్ లో అయితే
అ
హలో వినిపిస్తుందా అండి
చెప్పండి
అదే ఇప్పుడో మీరు ఆ విలేజెస్ లో అయితే మీరు ఫ్లాట్ తీసుకుంటే మీరు ఒకటే ఇల్లు కట్టుకుంటారు అదే సిటీస్ లో తీసుకున్నారు అనుకోండి బ్రోకర్స్ ఉంటారు వా టెన్ ఫ్లాట్స్ ఒకే ప్లేస్ లో కట్టి ఒకోటొకోటి ఒకోటొకోటి అమ్తారు కద దాంట్లో మీది ఏ ప్లేస్ అని మీరు భూమిని ఎతుక్కుంటారు కింద
ఆ అవునుండి అది నిజమే
ఆ ఈ రోజు మన్ జరిగిన సంభాషణలోన సిటీ విలేజెస్ అయితే ఇది